హలో
గుడ్ ఈవినింగ్
ఊ శుభ సాయంత్రం
శుభ సాయంత్రం
చెప్పండి
ఇప్పు టూరిస్ట్ ప్లేస్ ఎంత ఇండియాలో
ఏంటి
టూరిస్ట్ ప్లేస్
మ్ నాకర్థంగాట్లే వాయిస్
టూరిస్ట్ ప్లేసెస్ మా
టూరిస్ట్ ప్లేసెసా? తెలుసు హ్మ్
టూరిస్ట్ ఏం లేదంటే ఏమొస్తది చెప్పండి కొంచెం
తెలంగాణలో చూ టూరిస్ ప్లేసెస్ అయితే వరంగల్లో భద్రకాళి టెంపుల్ థౌజండ్ పిల్లర్
అవును
ఇంకా హైదరాబాద్ లో ఆంధ్ర దగ్గర విజయవాడ టెంపుల్ భద్రాచలం హైదరాబాద్ ఇస్కానా బిట్స్ కరీంనగర్ మానసదేవి టెంపుల్ కొండగట్టు కొమ్రెల్లి వేములవాడ
అంటే వైస్తంభాల గుడి ఉంది మన వరంగల్లో ఇది ఎట్లా అంటే అందులో శివయ్య నిలయమై ఉన్నాడు. శివుడి పూజలు, పునఃస్థలాలు అక్కడ వాతావరణం ఆయన గంటల శబ్దం అక్కడ పెట్టే పులిహోర, దద్దోజనం, అవన్నీ ఒకా కల్చర్ ఆర్ట్స్ ఇస్తుంటే మనకు మ తి పోతుంది అసలు ఆ కాలంలా తౌసండ్ బిసిలా ఎట్ల జేసిడ్రన్న ఆలోచన వచ్చిందమ్మా మీకు?
కన్స్ట్రక్షన్ నప్ ఆ పురాతనమైన కట్టడాలు, వెయ్యి స్తంభాలు, అదా ఆర్కిటెక్చర్ మొత్తం అసలు సర్ప్రైజింగ్ ఉండిద్ది.
ఆ ఒక్కొక్క పిల్లర్ మీద డీ టేలింగ్ చూస్తె మాత్రం అన్న విధం గా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి ఆ ఒక్కొక్క కట్టడాలు. అవన్నీ మళ్ళ బండనే
అవును మొత్తం బండ తొటి గా
కాలంల్నే అంత ఎక్యుప్ పంటె ఎట్ల అచ్చింది, ఆ బండలె ట్ల లేశినయి ఆ మనుష్
అది కాకతీయ రాజులు పాలించినప్పుడు కట్టిల్లు కదా! అ
ఆ గణపతి దేవరాయలు ఉన్నప్పుడు మన రుద్రమాదేవి వాళ్ళ తండ్రి. ఇక్కడ వరంగల్లోనే కాక తీయ కాకతీయ వంశం స్థాళ్లు నిలయంగా ఉన్నరు. అహ్మద్ కులీ కుతుబ్షా సమయంలో ఎన్నో యు యుద్ధాలు చేసారు వాళ్ళు గొప్ప గొప్ప యోధులను తయారు చేసారు
అసలు వాళ్ళు చాలా బాగా కటిల్లు
మన రుద్రమాదేవి ఏమన్నారంటే ఆడది అంటే అబల కాదురా సభల అని చెప్పిర్రు సమాజానికి
ఆమె యుద్ధ యద్ధం చేయడం పాలించిన విధానం రోల్ మోడల్
అవునవును నిజంగా వాళ్ళ పద్ధతులు సంస్కారాలు గౌరవాలు అవన్నీ మనం ఎట్లా అంటే భావితరాలకు ఎట్లా అందించాలి అన్న కుతూహలం నాలో రేకెత్తుంది
చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడుతున్నారు మీరు
ఆ థ్యాంక్ థ్యాంక్ వెరీ మచ్
ఇంకా మీకు యుద్దాలంటే ఎవరు గుర్తొస్తారు
నాకు యుద్ధమంటే ఛత్రపతి శివాజీ మహారాజ మాత్రమే అండి అ
అవును
ఆయనా ఓ ఒక రాజ్యాన్ని స్థాపించి మహారాష్ట్ర హలో ఆయనకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఆయన చేసిన విధానాలు
మొఘల్స్ నుంచి మహారాష్ట్రని బయటికి తీసుకొచ్చిందిను అనుకుంటా కదా మొగల్స్ వాళ్ళతోటి ఫైట్ చేసి మొగల్స్
ఉమ్ అవును అవును అవును
అసలు ఆయన యుద్ధం చేయడం మనసు చూసి భయపడి పారిపోయే వాళ్ళు
అదే ఆయనను చాలా మోసం చేశారు మ్యామ్
అవును వాళ్ళ కొడుకు ఆయన అని ఆ తినడానికి అని పిలిచి చంపడానికి ట్రై చేసిల్లు
లేధు అమె తె మళ్ళ కొడు కాదు
బస్
అది పాకిస్తాన్ వాళు అట్లా చేసిర్రు వాళ్ళ కొడుకు చిన్నాద చిన్నవాడే ఆయన చనిపోయినప్పుడు మీరు మొన్నచ్చిన విచ్ కౌషత్య్రల్ సినిమా చూడలేదా
లే నేను చదివినా ఇన్స్టా పేజ్ లో అది అట్లుంది ఆ తర్వాత ఆయన మళ్ళీ కనిపించకుండా పోయి అయిన్ ఆ సైనికులని త్రీ టైమ్స్ పెంచుకొని ఏనుగులని అన్ని పెంచు గని మొత్తం వాళ్ళ మీద యుద్ధం చేసి గెలిచిండు
దిప్ర ఎప్పుడు ఓపన్ అయితాయంటే దాని మీద రక్ రక్తం పడ్డప్పుడు ఓపెన్ అవుతంది మ్యాడమ్ ఆ రక్తాన్ని పోసింది వాళ్ళు ఛత్రపతి శివాజీ
ఉమ్
అందుకే ఆయనకు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉన్నది
ఇ నాకు నచ్చింది కోటేషన్ ఆయన గురించి ఏంటంటే ఛత్రపతి శివాజీ దేవుడు కాకపోవచ్చు కానీ దేవుళ్ళు ఉంది కేవలం ఛత్రపతి శివాజీ వల్ల మత్
హిందు ధర్మన్ని నిలబెట్టింది అయన
టెంపుల్స్ ని రక్ రక్షించింది
అవును
ఇంకా చాలా టెంపుల్స్ లైక్
అందరికీ పేదైనా మిగిలిపోయిందాయనే
ఇ
జంగా చెప్పాలంటే మాపాయిలు ఆయన ఎట్లా అంటే ఒక దేవునిలాగా పూజిస్తాం ప్రతి ఊర్లో
విగ్రహం హా
ఆయన పుట్టిరోజు నాడు కార్యక్రమాలు స్థాపించి ఆయన కోసం ర్యాలీలు చేసి
ఎఫుకుంటారు యూ నికి మొత్తం మా కాలేజ్ దగ్గర కూడా అసలు పెద్ద పండుగనే జరుగుద్ది ర్యాలీస్
ఆయన పైన అచ్చిన సినిమా మాత్రం ఒక రక్తాన్ని మరిగిస్ కై
చూసారా మీరు మూవీ ఓ మీ బ్రదర్ ఎవరు
డైరెక్టర్ మా బ్ర బ్రదర అనాలి ఇప్పుడు విష్కి విక్కీ కౌశల్ ఉన్నాడుగా హీరో మాములుగా అరోజు బొమ్మలుగానివేసా మ్యామ్
అవునా సో మీకాయన బామ్మరిది అయితారంట
అంటే వాళ్ళ చెల్లెల్ని లవ్ చేత్తనా అందుకని
నేను లండి ఏం మాట్లాడొద్దు కంగ్రాచులేషన్స్ వాళ్ళ చెల్లతోని మీకు పెళ్లి కావాలని కోరుకుంటున్నా.
అంతే థ్యాంక్ యూ
యా
ఇప్పుడు కరీంనగర్ లో చూసుకునామంటే
హా
అంతే మా ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒగ గుర్తుంటాంది
ఆ
ఆ గుట్ట పైన ఎన్నో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లలా పిరంగులున్నాయి అందులో సర్నెమ్
ఓ ఆ బాయికి కూడా ఒక చరిత్ర ఉన్నట్టుంది.
అవును అందరు ఊరే నీళ్ళ మా ఎంత విశిష్టత కలిగి ఉంటాయి అంటే యాంటీబాడీస్ అవే తయారు చేస్తాయి డైరెక్ట్
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మీకు
అవునవును చిన్నప్పన్న నుండి మేము చిన్న పిల్లలకు పాలు దాగి ముసలమ్మా అంటే పాలతో పాటు ఈ నీళ్ళలను కూడా సాగిస్తాం
ఈ విషయం అన్ని కొంచెం ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే అందరు చవాటగా అవుతరు.
మనకి ఎందుకు మ్యామ్ ఎవరు పట్టి
ఒక ఇల్లుసి పెట్టండి అక
ఒక రీల్ జేసి బావి విశిష్టత గురించి పెట్టండి. పట్టిచ్చుకోరు మంచి విష్యాలు అం తమ్ ఫాష్ట్ గ స్ప్రెడ్ అవ్వవ్.
అరే న్యూస్ లో గూడ జెప్పినమ్ మ్యామ్.
ఆ
ఎన్నో పెద్ద పెద్ద రోగాలున్నోళ్ళొచ్చి తాగుతారు వాళ్ళువన్నీ ఏం కాదయ్యా తాగండయ్యా రం. అయ్యా అంటే ఎవర్ వినర్ టె
నమ్మడానికి కొంచెం టైం బడ్తది. ఏ
ఇంత కన్నా మీకింగ మేమింగెంతని జేత్తం.
పక్కల విలేజెస్ కి తెల్సి ఆ తర్వాత ఇంకొంచెం డిస్టిక్ట్ వరకి స్ప్రెడ్ అయ్ అట్ల న్యూస్ ఇంక పెరుగుతది.
జేత్త అందర్కి దెల్షేలాగనే జేత్త.
ఓకే ఆ.
మేమెంత జేష్నాగూడా అయ్పోతాంది గాని ఇప్పుడు మీరు జెప్పిర్రు కావట్టి ఖచ్చితంగ జేత్త నేను.